తండి ఆ విన్పిస్తుందా? హలో వినపడుతుందా మీకు.
హలో వినిపిస్తుందా?
ఆ వినిపిస్తుంది మీ వాయిస్ నాకు వినిపిస్తుంది క్లా క్లారిటీగుంది.
ఓకే ఓకే వినపడుతుంది విన్బడుతుంది. ఆ తినా నేను తిన్నా మీరు తిన్నారా?
ఆ తిన్నానండి.
ఆహ ఏ ఏంటండి ఈరోజు. తిన్నారా?
ఏ్హంలేదా? ఏం స్పెషల్ అండి. ఆ టమాటా రైస్ పెట్టారండి. మీదేం స్పెషల్ అండి మరి?
నేనె జేస్ స
అవునా మీరే చేసా రాండి మరి హ్మ్హూ మీరే చేసారా? హ్మూ హ్మ్ హ్మ్ ఆ వంటొచ్చండి నాకు. చికెన్ అన్ని ప్రతి ఒక్కటి చేశాను కాకపోతే అందులో ఆనియన్ ఉండదుఅంతే ఆ నేను ఆ అంటే ఉల్లిగ
ఓహో అంటే పచ్చగా అండి అసలు ఒకే అలెర్జీయ
ఏ లేదు నచ్చదండి ఎలర్జీ ఏమి లేదు గాని నచ్చదు
ఓకే అవునా ఆహా నేను తింటాను మామూలు ఆ వంటనా అండి ఆ మేము అన్నీ తింటామండి
ఉహూ
అది అంటే నాన్ వెజ్ తినను
ఆ నా వెజ్ లో అంటున్నానండి నేను వెజ్ లో ఆనియన్తింటారా అదే అదే అదే అంటున్నా
ఫుల్ గా తింటా
ఉమ్ ఉమ్ ఆహా అది లేకుంటే ఏ వండదా ఉమ్ ఉమ్ అదొక్కటి తప్ప అన్ని ఉంటాయి మా దగ్గర
హ అదే అదే అర్థమవుతుంది
ఉమ్
ఏ ఈరోజు ఏంటండి మూవీసా చూసానండి నిన్న ఈరోజు మార్న్ ఈరోజు హృదయం ఒకటి చూశానండి చియారియా అని వుగా సినిమా హందీ సినిమా
ఉహూ తెలుగు లో డబ్ చేసుకుని చూసా ఉ
చాలా వేరేలాగా ఉన్నాను మొత్తం బాలే అంత కపుల్ చూసా
అది బానే ఉంది ఆన విత్తిలో ఆయన మీ చూస్తారా అండి మీరు
హా
ఆహా ఆనిమే నేను అసలుకి ఆనిమే ఇ త నను మేం
వా అవునవును అదే డిపి కూడా అదే
అదే ఉందిగా. ఆ డీపి కూడా అదే ఉంది. అదేమైంద్
ఆదే వన్ పీస్ దీ. మా తముడ్కయి వన్ పిజ్జా అంటే ప్రాణం అండి.
హుహ్ అదే మనదే అంతె లెండి ఇ బిజినెస్ అన్ని ప్రతి ఒక్క దాని మీద బి
ఆ అలా ఉందండి. బ్రాండ్ ఉంటయి అన్ని. నాకు కూడా ప ఒకప్పుడు నరుటో చూసే దాన్నండి. కాని మానేసా చూ చూస్ కైసను నారూటో అవి చూసేదాన్ని. ఏది ఇటురుసు కై
ఆచూస్ కైసనా ఇప్పుడు వస్తుందండి.
అవునా అండి హ అదే అప్పుడు చూసాదాన్ని బాగా ఇష్టంగా ఏమయ్యా డోఏమో మాకు గోజో పాపం అది అదే లాస్ట్ అండి. అది చివరాకరిది ఆ గోజో గా ని అలా చేశారని చాలా
హుహ్ ఆహా నేను చూసాను ఇప్పుడు మళ్ళా ఎంట ప్రతి వీకెండ్ వస్తూ ంది కదా డైలీ చూస్తా ఉంటాను. అంటే ప్రతి వీకెండ్ లో ఒక ఎపిసోడ్ వస్తుంది కదా కొత్త సీజన్ది, ప్రతి ఒకటి చూసుకుంటా ఉంటాను.
నేను కొన్ని చూస్తానండి. ఈ ఒకటి ఉంటదండి లైట్ ఎగామి అని ఒకడు ఉంటాడు వాడు ఆ సిరీస్ నేను ఫుల్గా చూసా. ఆ మొ త్తం చూసాను అది. అది కూడా బావుంటదండి.
సిరీస్ కానీ, నరుటో ఎక్కడ దాకా చూశారు నరుటో మరి.
నా స్నేహితురాలు చూపించింది బలవంతంగా. వద్దని చెప్పినా అవి బానే ఉండే.
ఉహ్ నరోట బానే ఉంటది కూడా బాగుంటది హలో హలో వినపడుతుందా అండి, మీ నెట్వర్క్ ప్రాబ్లం ఉందా ఏంటి హలో ఆహా మీ వాయిస్ నాకు ఆ ఇప్పుడు వినిపిస్తుంది
ఆ ఇప్పుడ అది ఇందాక చిన్న పిల్లలు ఉన్నారండీ ఇక్కడ కిందకి వచ్చా వాళ్ళ అనుకుంటార్ రీసౌండ్ వస్తుంది హలో